బాగున్నారా
హ్మ్మ్ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బావున్నాం తిన్నారా
తిన్నాం మీరు తిన్నారా
తిన్నాం ఏం తిన్నారు
రైస్ కర్రీస్
ఎప్పుడొస్తున్నారు కాలేజీకి
కాలేజ్కిమండే వస్తాం మీరెప్పుడొస్తున్నారు
మేము వచ్చినాము అప్పుడే నీదే లేట్
ఏ క్లాసెస్ జరుగుతున్నాయా
ఇప్పుడు ఫెస్ట్ ఉంది కదా
హ్మ్మ్
గేమ్స్ పెడుతున్నారు ఇంకా ఇప్పలేదు గేమ్స్ గేమ్స్ పెడుతున్నారు హ్మ్మ్
అందరు వచ్చారా మన వాళ్ళందరూ
అందరూ ఇంకా రాలేదు
హ్మ్మ్ ఎప్పుడొస్తారంట అందరుూ
వస్తారు పెస్ట్ లోపల వచ్చేస్తారేమో
ఇప్పుడు ఫెస్ట్ చేయడానికి ఫస్ట్ ఇయర్ కి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా
ఏమో మరి తెలీదు
రేపటి నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ బి ఫామ్ వాళ్ళకి
ఓహో
పెస్ట్ ఏ డేట్ ఫిక్స్ చేసారు
పెస్ట్ ఏమో తెలీదు గేమ్స్ అయితే మేము త్రో బాల్ విన్ అయ్యాం
త్రో బాల్
గేమ్స్ అన్ని పెట్టారు ఇంకేమ్ మాది తెలీదు ఇంకా ఇంకా ఎప్పుడు చెప్తారో తెలీదు
ఆ
చెప్తారు
మాకు రేపటి నుంచి మిడ్డ్ స్టార్ట్ అన్నారు
ఉ ఏమ్ చేసినావు వంటా
కొండ పొటాటో ఫ్రై రైస్ మీరు
ఫిషు కర్రీ
ఫిష్ కర్రీ ఇవాళ
అవును మీకు వస్తుఉందా చేయడం
నాకు రాదు నాన్ వెజ్ చేయడం రాదు నాకు వెజ్ బకే ట్రై చేస్తా
ఉహు
కొంచెం కొంచెం నేర్చుకోవాలి
నేర్చుకోండి పనికి వస్తాయి
మ్ నేర్చుకోవాలి చీట్ ఫ్యచర్ లో మాకు మేము వండుకోడానికి బావుంటుంది మీకు వచ్చా వంట చేయటం
ఏదో అలా అలా వచ్చు మేనేజ్ చేయగలను మ్యాగీ ఎగ్ కర్రీ అన్నీ
మ్మ్ ఆ
టీ కాఫీ అన్నిీ వచ్చు
టీ కాఫీ మ్యాగిీ లెమన్ రైస్
లెమన్ రైస్ అమ్మతో నేర్చుకోవాలి
అమ్మతో నేర్చుకోవాలి నాకు మ్యాగీ చేయటమే రాదు
అయ్యో నేర్చుకోండి
నేర్చుకుందామ్ నేర్చుకుందామ్ టైమ్ ఉందిలే నేర్చుకోవచ్చు ఎమ్ చేస్తాం నేర్చుకొని
నేర్చుకోవాలి ఎందుకట్లా అ నేర్చుకోవాలి ఎలా రాశ్వారు ఎగ్జామ్స్
ఎగ్జామ్స్ పర్లేదు బాగానే రాసాం మీరు
నాకు ఇంకా ఇప్పుడే కాదు పెడ్ తారు
మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్
ఇంకి ఇప్పుడే కాదు ఇంకా కొన్ని మన్స్స్ అవుతాయి
కొన్ని మన్స్ ఇంటర్న్షిప్ అలాంటి ఏమ్ లేవా మీకు
ఇప్పుడే ఏమ్ లేవు
మ్మ్
ఇంకా చాలా ఇయర్స్ పడుతుఉంది త్యాల్ అంటే
ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్
లేదు ఒక టూ ఇయర్స్ అంతే
టూ ఇయర్స్
టూ ఇయర్స్ మీది
మాకు మే లో ఉంటుఉంది ఇంటర్న్షిప్ మె లో చేయాలి మ్
ఉ
ఒక టూ మంత్సు ఆర్ వన్ మంత్
ఉ హు
ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది చేస్తన్నారు.
ఉహు
మేమే ఇంకా కొంచెం చేయాలి టైమ్ ఉంది కదా అని ఆగ్యం.
ఉ హు బాగున్నారు కదా హెల్త్ అంతా బాగుంద
హెల్త్ ఓకే పర్లేదు బానే ఉన్నాం ప్రజెంట్ మళ్ళీ తర్వాత ఎలా ఉంటుందో తెలిదు
తగ్గిందా ఇప్పుడు అది ఎంత
ఇంకా లేదు వస్తూనే ఉంది టైమ్ పడుతుందంట ఉ అక్కడ
మెడిసినంతా ఎట్లుంది
మెడిసిన్ ఓకే బాగుంది బట్ సిరప్ ఇచ్చారు
ఉహు
తాగలేకపోతున్నాం వామిటింగ్ వచ్చేస్తది
ఉహు
ఈ రోజు
ముక్కుమూసుకోనన్న తా తాగాలి కదా కాలేజ్ కి యెళ్ళారా
లేదు ఈరోజు సండే కదా పిల్చారు వెళ్ళలా అస్ సండే అనిచెప్తా
మేము ఈ రోజు మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళామ్
ఉహు ఇంకే మరి ఇస్ విశేషాలు
ఏముంటాయ్ తిండ్డం తిరగడం మొబైల్ యూస్ చేయడం
పడుకోవడం
ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళడం
ఉహు
నిద్రపోడం
పనికి
పనికి లేదు హెల్త్ బాగోట్లేదని చెప్పేసి తీసుకెళ్ళట్లేదు.
ఉహు అమ్మ ఎట్లుంది
అమ్మా బాగున్నారు పనికెళ్ళారు తాతయ్య బాన్నారు ఉ పనికి కెళ్లాడు. అన్నయ్య వర్క్ కి వెళ్ళారు
ఒక్కడేనా
ఉ ఇక్కడే
హైద్రా ప్
నొ న్ లేదు మానేసర్ వచ్చేస్తారు అక్కనుంచి
ఓహో
అక్కడ నుంచి మానేసి వచ్చేసి ఇక్కడే ఊర్లోనే చేసుకుంటున్నారు మంత్ లి ఫిఫ్టీన్ కె
ఫిఫ్టీనో థర్టీనో
తెలిదా
ఉమ్ తెలియదు ఫుడ్డు మొత్తం వాళ్ళే ఇంకా
ఇంకేం మరి
దీని వల్ల ఉపయోగం ఎ ఇక్కడంతా ఓకే ఆల్ ఇస్ గుడ్
అంతా బాగుందా
అంతా బాగుంది అక్కడ వాతావరణం ఎలా ఉంది
ఎండా ఫుల్ కొడుతుంది చచ్చిపోతున్నాం బయటికి పోలేక రూమ్ లోనే ఎక్కువ ఉంది ఎంండ మరి అంతా ఎక్కువ ఉంది చాలా
చాలా అంటే చాలా అసలు సేగం మామూల్ గే ఇంట్లో ఉంటేనే చాలా వేడిగా ఉంటుంది ఇంకా
ఉమ్ హ్మ్ అక్కడే ఎంతుందా అక్కడ కూడా అంతేనా
ఇక్కడ కూడా ఇంతే ఉంది ఎక్కడైనా మాక్సిమం అంతే ఉంటుంది బట్ ఈ రోజు టెంపుల్ చాలా చల్లగా ఉంది అసలు
ఉమ్ హ్మ్ అక్కడే ఉండదా చల్లగా ఉందని
ఉండాలనుకున్న కానీ బట్ ఉండనేవారు కదా
ఉమ్
బాగుంది టెంపుల్దంతా మంచిగా
అతే ఎప్పుడుొస్తారు
మేము మండే అనుకుంటున్నాం
ట్రైన్ ఆ
నో బస్
ట్రైన్కి రావచ్చు కదా
ట్రైన్ బుక్ చేసుకోలేదు ఈవినింగ్ ఆ నైట్ ఎక్కాలి లేదు తత్కాల్ చేసుకోవాలి
ఉమ్
తత్కాల మార్నింగ్ లవన్ కి ఉంటుంది నేను మార్నింగ్ చేసుకోలేదు సో అందుకనే బస్ కి రావచ్ లే అని చెప్పేసి
ఫ్రీ బస్ ఆ
నో మనీ ఉమ్ లగ్జరి బస్సునీ బట్టి అది సిక్స్ హండ్రెడు ఫైవ్ హండ్రెడ్ ఆ
ఉమ్ హ్మ్ అంటే ఇది ఉంటుందా
ఏది ఏ ఉమ్
ఉమ్ హ్మ్ అయితే స్లీపర్స్ రావచ్చు
రావచ్చు ఆ అమౌంట్ ఎక్కువ ఉం ఉంటది ఒక థౌజండ్ పైన ఉంటుంది
ఫ్రీగా ఉంటుంది అనుకుంటా
ఈవినింగ్ ఫోర్ ఫైవ్ కలా వచ్చేస్తాం కదా ఎందుకు స్లీపర్ ఇంకా
అంతేలే మార్నింగ్ ఎకితేేడా ఈవినింగ్కెళ్లా ఉంటావ్లె
ఆ ఎమార్నింగ్ ఎక్కేసె ఈనింగ్ ఫోర్ థర్టీ వైకల్ల ఉండేసం
మ్ సరే మరి
మ్ సరే